హలో చెప్పండి ఎవరండి
నేనండి అప్పుడే మర్చిపోయిరా
సార్ కొప్పార మోండవన్ పేరు వీరనా
అవునండి స్నేహితుల్ని ఎప్పుడు మర్చిపోగడదండి ఏ టైమ్నైనా సహాయం చేస్తారు
ఆ ఏటిలాగ ఇలా ఇ ఇలా గుర్తొస్తాం మేము
అలాగే అండి మరి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కి చేస్తు ఉండాలి కదా
ఉం
మర్చిపోకూడదు ఫ్రెండ్స్ తో లైఫ్ లో చాలా ఇంపార్టెంట్
ఉం
ఎక్కడ ఉన్నారు
ఎక్కడ ఉంటాం అండి మాది కాలేజీ జీవితాం కదా కాలేజీలో ఉన్నాం
కాలేజీ లో లెక్చరర్ ఆ మీరు
కాదండి లెక్చరర్ కాదు ఏధీ కాదండి జస్ట్ ఇక్కడ సిస్టమ్స్ చూస్తుంటాం
ఏదో ఒకటండి బతకడానికి
అ బతకాల మరి అదో బతకలు ఏదో బతకలు కద మరి ఎలాగోలాగా ఫ్యా ఫ్యామిలీని పోషించుకోవాలి కదా మరి
ఉం మరి అంతే అండి పెళ్ళన తర్వాత ఫ్యామిలీని పోషించడద అవన్నీ తప్పదు మరి
ఉం ఇగ ఇటు మాకు ఇక్కడ అడ్మిషన్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి
అడ్మిషన్స్ అంటే ఏంటండీ
కాలేజ్ ఎడ్మిషన్ ఒక్కడ సంవత్సరం జాయిన్ అవుతారు కదా మళ్ళీ ఇంకో సంవత్సరం కావాలి కదా ఫైనలీయర్ అయిపోనోల్లు వేళ్ళిపోతారు కదా మళ్ళీ కొత్తగా కావాలి కదా అదేనండి జస్ట్ లైక్ పాత నీరు పోయిందటే కొత్త నీరు వస్తుంది కదా
ఉం
జస్ట్ లైక్ అంతేనండి
అడ్మిషన్స్ ఎలాగండి మరి అట్లకి ఏమైనా రూల్స్ ఉంటాయా
టూల్సే ఉంటవుండి ఇప్పుడు దీనికి ఎంట్రన్స్ ఎగ్జమ్ ఉంటాయి కదా
ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఆ అవునండి
పాలిటెక్నిక్ కి పాలి సెట్ అని బీటెక్ కి ఈ సెట్ అని ఆ సెట్ అని ఉంటాయి కదా ఆ వాటిల దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్స్ అయిన రోజు పాంప్లలేట్స్ పంచిపేడతారు
వాళ్ళు చూస్ వాళ్ళు చూసుకుని వస్తారా
ఆ నెంబర్ తీసుకొని వస్తే లిస్ట్ మనకి ఇస్తారు మనం ఫోన్ చేసి ఇచ్చి వాల్లు సంపుత ఉండాలి మా కాలేజ్ జాయిన్ అవ్వాలి మా కాలేజ్ జాయిన్ అవ్వాలని
వాళ్ళకి ఎలాగని తెలుస్తుంది మన కాలేజు గొప్పని
మనం చెప్పాలి కదా మరి మనం ఉన్నది కూడా లేని లేనట్టుగా చెప్పాలి మా కాలేజ్ తోపు మా కాలేజ్ తురుము అని చెప్పాలి
మరీ అలాగే స్టూడెంట్లు అలా చెప్తూ జాయిన్ అవుతారా
ఆ మరి జాయిన్ అవుతారు కొంత చదువుకున్నళ్రకి చదువుకున్నళ్ళ జాయిన్ అవుతారు కొంత కొ ాళీ అ ఆలాతనని కదా ఆడుకోవడానికి బాగుంటుందింట కదా ఎంజాయ్ చేయడానికి బా గుంటదిని కొంద మంది జాన్ అవుతు రంజ జయిన్వు కొ మ చదు జయిన్వుతుంది
కొంత మంది ఎంజాయ్మెంట్ కోసమే జాయిన్ అవుతారంటారా
అంతే కదా మరి ఎక్కువ మంది అని నేను అనలేను అందులో కొంతమంది మరి చదివన వొళ్ళు కూడా ఉంటారు కదా జస్ట్ లైక్ మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటారు కదా చదువి ఏదో చేయ్యాలి జాబ్ చేయాలి మాకు మా ఫ్యామిలీ బా చూసుకోవాలని ఏదో ఉంటది కదా
అవునండి కరెక్టే కాకపోతే ఏయే కోర్సు అని చెప్తారు
బ్రాంచ్లు ఉంటాయి కదండి సిఎస్సి సిఎంఈ సివిలు మెకానికలు ఎంబిఏ ఎటెక్
సిఎస్ఈ అంటే ఏంటి
కంప్యూటర్ సైన్స్
సిఎస్ఈ అంటే కంప్యూటర్ సైన్సా నేను ఇంకేవో బ్రాంచ్లు చెప్తారు అట్లా ఇంకా ఫుల్ ఫామ్లు ఏమనా చెప్పగలరా
ఏమింటాయండి
మరి సిఎస్ఈ అంటే కంప్యూటర్ అని చెప్పారు మరి ఎంఈఈ అంటే ఏదండి
మెకానికల్ అండి మెకానికల్ అంటే అండి షార్ట్ దండి సివిల్ అంటే సివిల్ సంబంధించిన అంటే సివిల్ అంటే ఏముంటుందండి సి
సివిల్ అంటే మరి ఏదో ఉంటది కదండి ఫుల్ ఫాము
మీరాన్ నేను చెప్తానండి
చాలా మంది సివిల్ అం గుర్తు రాదా
ఆ
అసలు ఈ షార్ట్ కట్ ఫామ్లు ఎందుకండి అసలు ఎడతారు
ఆటకడక పిలవడం బాగుంటాయని
పిల్డానికి బాగుంటాయి మరి పిల్డాడానికి స్టూడెంట్లకి అలాగా తెలిస్తే కదా వాళ్ళు జాయిన్ అవుతారు ఏదైనా
హ్మ్
ఇది నాకు ఫామ్ తెలీదు అది షార్ట్కట్లు ఎలా పిలుస్తాం
ఏ ఫాము
ఇప్పుడు మీరు సివిల్ అన్నారు కదా సివిల్ కి ఒక పూర్తి పేరుని ఉంటది అది స్టూడెంట్లు తెలీకుండా జాయిన్ అయిపోత కదా
ఇదే కదండి మనకి స్తే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అంతా వాళ్ళ దీని మీద కదా ఉంటది నెక్స్ట్
అవును సివిల్ అంత బిల్డింగ్ కన్స్ట్రక్షనే సిఐ విఐఎల్ అంటే ఫుల్ ఫామ్ ఉంటది కదండి అదే అడుగుతాను నేను
ఆ అది నాకు ఎంత గుర్తురావాలి కదండి నీకు చెప్పడానికి అయిన సరే నేను అది ఇది కాదు కదా ఫస్ట్ లో చెప్తారు
ఖాళీ టైం అయినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి
హ్మ్ మర్చిపోతున్న ఎంటనే ఏదన్న మాట ఎవరు అడిగేసరికి గుర్తు రాదు ఎంటనే
హ్మ్ కరెక్ట్ కాదు అది నేచర్ యొక్క స్వభావం
ఆ
నేచర్ యొక్క స్వభావం అండి అలాగె ఉంటది
హ్మ్
మరేదండి అయితే మీ కాలేజీ విషయాలు వాతావరణం ఎలా ఉంటది మీ కాలేజీ లో
ఏమైనా అడ్మిషన్లు ఉంటే ఆ అడ్మిషన్లు ఇవ్వండి కమీషన్ ఇప్పిస్తారు మీకు కూడా
అడ్మిషన్ లేద్ లేదండి మా వాళ్ళ అందరూ అందరూ అమెరి కా సింగపూర్ అట్లే ఉన్నారు
అందరూ జాబ్ చేయడానికి ఎల్లారా ఇంకేటి ఉండిపోడానికి ఎల్లారా
అక్కడ సెట్లై పోతారు
మ్మ్ అంటే గ్రీన్ కార్డు మాట
ఎస్
మ్మ్
ఇంకా చెప్పండి మీ కాలేజ్ విషయాలు ఏంటి వాతావరణం కానీ క్యాంటీన్ కానీ బాగుంటాయా
ఆ ఒకప్పుడు చ చాలా దరిద్రంగా ఉండేది ఇప్పుడు కొద్దిగా బాగానే ఉందండి పర్లేదు
ఏంటండి మీ క్యాంటీన్ లో స్పెషల్
స్పెషల్ అన్నీ చేస్తున్నారండి క్యాంటీన్ ఇప్పుడు కాలేజీ మెయింటైన్ చేస్తుంది ఒకప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఉండేవారు
మీలు ఓకే
ఇప్పుడు మా కాలేజ్ మెయింటైన్ చేస్తుంది అన్నీ ఉంటాయండి వెజ్ ఐటమ్స్ ఉంటాయి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి
అదే స్టూడెంట్లు బాగా తినే ఐటం ఏటండి
స్టూడెంట్స్ ఏం తింటారు మీకు తెలియనిది ఏమిటో ఏముంటుంది అండి అంతా జంక్ ఫుడ్స్ ఏ తింటారు నూడిల్స్ లు
ఇప్పుడు మీ కంటూ తెల్లవారంది టిఫిన్ అంటే నాకు ఇడ్లీ బాగుంటుది అని ఇడ్లీ తి కొనుక్కుంటారు కదా ఇప్పుడు స్టూడెంట్లు కూడా క్యాంటీన్ అంటే ప్ర పలానా ఐటమ్ బాగుంటాది అని అంటారు కదా
స్టూడెంట్ నాకు తెలిసి నేను ఎప్పుడన్నా చూసినంత వరకు పూరిలు తింటారు ఉల్లి దోశలు తింటారు మసాలా దోశలు తింటారు
పూరీలు ఉల్లిదోశలు మసాలు మరి డ్రింక్స్ ఏమన్నా అమ్ముతార
ఆ ఆ డ్రింక్స్ కూడా అమ్ముతారు కదా డ్రింక్స్ లేకుండా ఇంకా ఎక్కడండి క్యాంటీన్ ఉంటాది డ్రింక్ లేకుండా క్యాంటీన్ ఉంటాద ఆ థమ్సాప్ పెప్సీ ఆ ప్యాంటా
ఎప్పుడు ఈ ప్రాసెస్ లువేనా నార్మల్ కొబ్బరి బొండాలు అవి ఇవి అమ్మరా
ఆ కొబ్బరి బొండాలు గట్టాలట్టుండవు
మీరు బిజినెస్ పెట్టండి అక్కడ
నేను కాలేజ్ లో జాబ్ చేస్తాను బిజినెస్ పెట్టాలా
పెట్టండి అడిగితే ఇస్తారు కదా ఏమైనా
నన్ను ఇప్పుడు పక్కన పెట్టేస్తారు ఇప్పుడు
ఆ క్యాంటీన్ తో మాట్లాడితే ఏమైనా బిజినెస్ ఐడియాలు ఇస్తారు కదా
నిను అయితే పక్కన పెట్టాలంటారు అయితే మీ మాట గౌరవించి అడుగు తాను మరి ఏం చేస్తాను అడుగుతా
మ్మ్ హ్మ్ అడగండి ఏమి ఏమైనా ప్లే గ్రౌండ్ ఉంటందా ఆడ్డానికి
ఆ ఉంటాది అండి వాలీబాల్ ఉంటాది క్రి క్రికెట్ ఉంటాది
క్రికెట్ ఆ ఎంతమంది ఆడుతారు క్రికెట్ లో
క్రికెట్ అంటే పదకొండు మంది ఉంటారు గా టీము ఏటాండి అలా వెరైటీగా అడుగుతున్నారు మీరు
ఆ కొంతమంది గల్లీ క్రికెట్ లో ఇద్దరు ముగ్గురు ఆడుతారు కదా అని
వేరే ఇది గల్లీ క్రికెట్ ఆడడాంగా ఇది గల్లీకి గల్లీ గ్రౌండ్ కాదు కదండి సాంకేతిక ఇంజనీరింగ్ కలిగిన గ్రౌండ్ అండి అది అది కూడా క్రికెట్ స్టేడియం బ్యాక్ స్టేడియం మీము ఉందంటే మీరు అలా ఎలాలా అడుగుతున్నారు మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఉంది మా కాలేజ్
ఆహా ఏ క్రికెట్ స్టేడియం అండి దానిపేరు పేరేటండి క్రికెట్ స్టేడియం ది
అది ఏ తో స్టార్ట్ అవుదండి ఏవై సీడీ ఏదో ఉంటాది వైఎస్ఆర్ క్రికెట్ స్టేడి సారీ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం
వై ఎస్ ఆర్ ఆ మ్మ్ ఇంకా ఏం మరి ఎటాన్న విషయాలు
ఇంకేంటి అండి మామూలేండి అడ్మిషన్ చెప్తారని చేశా అన్నమాట మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా ఉంటే నా నెంబర్ ఇచ్చేయండి చాలు మీరు ఏమి చెప్పనవసరం లేదు లేదు మీరు తీసుకొచ్చిన పలేదు మీకు ఓ కమీషన్ ఇప్పిస్తా
కమిషన్ ఎలా ఇస్తారండి కమిషన్ ఉ
అంటే ఒకరు జాయిన్ చేస్తే వంద రూపాయలు ఇస్తా రన్
ఆహా ఎంత మంది జాన్ చేస్తే అన్ని వందలు అన్నమాట ఆ
ఒకళ్రు వెయ్యి రూపాయల రెండు వేళ్ళు ఇస్తారు అని చెప్ప లేదు చూసారా యళ్ళు ఎంత ఇస్తారో అంతే చెప్పా మీకు
ఆహా ఓకే అండి బా మీరు ఎప్పుడైనా ప్రాఫిట్ పొందార దానివల్ల
ప్రాఫిట్ లేదండి ఇన్ తక్కువే ఎవరు ఎక్కువ ఎవరైతే దాని మీద అనుభవ ఉంటారో వాళ్లు ఎక్కువ చేయిస్తారు మా ప్చ్ మాటల్లో కూడా చాగు సేగం ఉండాలి కదా మాట్లాడే అడ్మిషనల్ టీమ్ అంటే వేరే టీం ఉంటది
అవునండి మాట్లాడే విధానంలోనే ఉంటది ఏదైనా ప్రత్యేకించి అడ్మిషన్ డిపార్ట్మెంట్ ఫైద అదేలేండి కరెక్ట్ ఏయ్ అదే ఒకో
నేను ఎప్పుడు ఆ నేనైతే లాస్ట్ ఒక్కటి నీ బిఫోర్ లాస్
ఆ అవునండి
హు ఇంకేటండి అయితే
నరే డే సార్ ఉంటాయి ఏటి సార్ ఈ మధ్యన వర్షాలు ఎటీ పడట్లేదు
నాతో అదే చచ్చిపోతున్నా ఈ వేడితో ఉడికిపోతున్నాం
ఉహు మరి రైతులకి పంటల ఇబ్బంది అయిపోతుంది మీరే ఏమైనా సలహాలు చెప్పచ్చు కదా మీ తరఫున
మేఘమధులం సీరియల్ అండి అప్పుడు రాజేఖరెడ్డి చేసేవాళ్ళు అండి రాజశేఖర్ సి యం గా ఉండేటోళ్లు మేఘమధురం మేఘమధనం చేసేవాడు అండి మేఘమధనం
మేఘమదనం అంతే ఏంటి
ఆ ఏదో చేసే వాళ్ళు అండి ఆకాశంలో ఎవో ఏదో సు ఏదో చేస్తే వర్షం పడేది అండి
ఇదో ఇంద్రా సినిమాలో గల్లు గల్లు మని అలాగే నా
ఆహా అలాగే అన్నుకోండి అహహా
మరి జనాలు చెప్పచ్చు కదా
ఆహా మరిచి పోయారు మార్చ్
అలాగైతే సినిమాలు చూపించినట్టు వీళ్ళు కూడా చేస్తే ఏమైనా బెనిఫిట్ పొందుతారు కదా
మరి వాళ్ళ అబ్బాయి చేయాలి మరి వాళ్ళ అబ్బాయి రాజకీయంలోకి వచ్చాడు ఐదేళ్ళు పరిపాలించారు ఆ అబ్బాయి కూడా చేయలేదు మేఘమధునం
మేఘమదనం అంతే రథాలు చేస్తారా ఇద ఇ ఎజ్యాల యజ్యం చేస్తారు దా
ఉహ్మ్ లాంటిదే చేస్తారు కానీ వీడు చేయలేదు వీడికి ఎప్పుడు డబ్బ మీద శ్వాస ఎక్కువ అయిపోయింది నెక్స్ట్ గొడల్ మీద ఆశ ఎక్కువైపోయింది వీడికి
గొడ్డల గొడ్డలి అంటే ఏటండి
అది గొడలు వాళ్ళు బాబే నరికేేశాడు కథ వీడే
ఆ ఓకే అం
ఆ
మంచిదండి మీకు చాలా విషయాలు మంచిదే అండి మీకు చాలా విషయాలు తెలుసండి మేఘ మదనం అంటే నేను ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం ఇండమ్ పదం అనేది
నేను పిల్లాగ విన్నాను మరి షాక్ అయ్యాను
ఉహు అంటే అందరు కలిపి ఒక దగ్గర చేస్తారు పూజ అప్పుడు దేవుడు కనుకరించి వర్షం కురిపిస్తాడా
గల్లు గల్లుమంటూ వర్షాలు ఇస్తారు అన్నమాట
ఉహు అయితే ఎక్కువ తుఫాన్ లాగా పడతాది అంటారు అంతేనా
అంతే అండి అసలు ఈ టైం కి పడాలి కానీ ఉడుకు చంపేస్తుంది పక్క మనల్ని ఎండాకాలం అంటేనే భయమండి బాబు
నేను కూడా ప్రార్థిస్తాను దేవుడికి వర్షం పడమని ఇ
చలికాలం ఇంకా బాగుంటుంది కానీ ఎండాకాలం చచ్చిపోతాం
ఆ మీరు కూడా ప్రార్థించండి సరే సరే సరే సరే
సరే కనిపించినప్పుడు చెప్పండి